ఆయన ఏం చెప్తారు
ఊమ్ కాలినే ఉన్న
ఆ
తిన్నా మధ్యానం లంచ్
లేదు తినాలే
ఉహూ ఏ టైమ్ తింటావ్ మరి టూ కావత్తంది
ఇప్పుడు ఇంతసేపే తిన్నా లెవెన్ తిన్నా నేను మార్నింగ్ దే
గోంగ టైం టూ ఫాస్ట్ గడుపుతుంది ఇ ఆటిూష లోప్పుడు ఈవినింగ్ అయితుంది
అవును సందారా ఇపోత అంత టైము నిన్న మా ఇంటికి పాము వచ్చింది తెలుసా
ఏంబా
తాసుమా వచ్చింది
చంపిర మరి
ఆ వామో దాంతోటి పెద్ద ప్రాసెస్ అయి్యంది
ఆ రాయిష వాళ్ మమ్మని తీసుకురాలేదా
తీసుకొచ్చినను ఎట్లా అనుకుంటాను అది పొలాల నుంచి వచ్చి అరు సందులో ఒక ఇంటి ముందు పండుకుందంట
హుమ్
పండుకుంటే ఇం ఆంటీ మా ఇంటి సైడ్ వాళ్ళకి ప్రసాదం ఇధానికి వచ్చింది వస్తే ఆమంట చచ్చిపోయిన పావనయింది ఇంటికి ముందట వండ పెెట్టిరని చెదంట
పనబెట్ రాని
చచ్చిపోయిన పాముని ఇంటి ముంద వేసి రెందని చూసిందంట ఆమె కొంచెం దగ్గర వి సర కదు మెసిలిందాదా టక్క టక్కురికి వచ్చిందంటే ఇంకా సో అయితే ఆమె వాళ్ళంటివే చెప్తాంది అంట ప్రసాదం తీసుకొని వచ్చిన దేవుడే నన్ను కాపాడింది అదిదని చెప్తుంది ఈ లోపది అక్షయ నుంచి మామూల కాడకి వచ్చింది మా రోడ్డు మీదకి వచ్చి ఐద సక్కగా వెళ్ళిపోయేది కావచ్చు మధ్యలో మా తాత సైకిల్ తెచ్చి పెట్డు ఆడ ఆ చిన్న పిల్ల గడు ఆయన సైడున్నాడు మా చెల్లె మా తాత ముగ్గురు మాట్లాడుకుంటారు ఆయన సైకిల్ ఎక్కి కూర్చున్నారు
అ
ఆ పాము అడుపోకుండా మా చెట్ల రాళ్ళకి వచ్చింది అది రాళ్ళళ్ళకి వచ్చిందని అదే పోతుంది లేని సైలెంట్ గా పోయి ఇంట్లో కూర్చొని అన్నం తిన్నాం మేము అది తినేసరికి బయటికి వెళ్ళిందంట మా అక్క బిడ్డ చూసి అమ్మ ఫో పామ్ బయటికి వెళ్ళిందని ఫోన్ చేసిను
ఆ
ఇ అత్ సైడ్ నుంచి ఒక ముగ్గురు నలుగురు కావాలి కాశీలు మా ఊర్ళ కావాలి కాశీలు మనుషులు మాట్లాడితే ఎందుకుస్తుది మను
సరే అద
రాట్లే ఆ దాసుకు త లోపలనే ఉంటానంటే ఇంకా మేము ఏం చేసినాం దగ్గర దగ్గర పదకొండు అయింది పదకొడున్నర అవుతుంది
నైటా ఆ
ది ఆ పామున ఎట్లంది పాలన వీల్ళలు ఎందుకంటే చిన్నపిల్ చిన్నపిల్ పిల్లలు ఉన్నారు అందరం డ్యూటీలోక పోతే ఎవరి ఇంట్కి వచ్చినది విష పూరుగ్ కదా అని వాళ్ళు అంట వాళ్ళు
ఆ
సో వాళ్ళు అన్నారురు కదా లెవెన్ ఫిఫ్టీ గ అట్లా అన్నారుగా మేము పండుకోవడానికి పోతాను అని వాళ్ళు అన్నారు వాళ్ళ బజారు వాళ్ళు ఆ మామమ్మ తాతయ్య ఆ పెద్దమ్మ అని పోయారు మేమేం చేసాం అమ్మ మనం కూడా లోపలికి పోదాం పట అని మా సందుకు పోయినాం సందుకు పోయి దాసుకున్నాం అందరం దాస్కుంట అంటే మా అమ్మని ఈడ పడతా అంటే అది బయటికి వెళ్ళాలి మా అమ్మని కొంచెం లోపలి జరగమన్నా అది రాలని చేమంటే బయటికిళ్ళింది
నడువేన్ మర
అది ఎటో అది ఎటో పోలేదు మా ఇంటి ముందట ప్లేస్ లో పండుకుంది అంటే అమ్మాయి ఇంటి ముందు వాళ్ళు ఇంటి ముందు
అవు
మొత్తం కానుగ చెట్టు ఆకులున్నయ్ అల్ల పండుకుంది, అ అవుపడట్లే ఎంబటే వాళ్ళకి ఫోన్ చేత్తె వాళ్ళు చిర్రు వాల్లేమనుకుంటారంటే వాళ్ళ సైడోచ్చిందేమో అని ఆన్నే నిలబడ్డరు మూలకాడ. నిలబడితే అక్కడ లేదు, ఇక్కడ ఉందని మావోడు పిలుచుకొచ్చిండు, పిల్సుకొత్తే ఆ పాము గద్దెకొక పొక్క ఉన్నది, ఆ పొక్కల పోతదేమో అనుకుంటే పిల్లి ఎదురొచ్ చిందమ్మ
ఉమ్
పిల్లేదురు్రాంగ అది గద్దెక్కింది.
ఉ హూ
గద్దెక్కి పడగిప్పింది.
ఏ గద్దే?
గోడకి గద్దె కట్టుకుంటాం గ మనం
ఆ సంపీర్ర మరీ, పోయింద అది?
అసల్ పోలే అది పడిగిప్పింది పడిగిప్పేసరికి దాన్ని చూసి ఆ తాతయ అన్నడుగద నేనొ క్కడినిగా సంపలేవను, అని దానికి లైట్లు కొట్టిండు. లైట్లు కొట్టేసరికి కళ్డ్లు మూసుకపోయి అది మంచిగా సుట్టుకొని పన్డుకుంది గద్దె మీద. పండుకుంటే ఇగ ఆమ అమ్మమ్మని పిల్చుకరమ్మంటే నైట్ ఇగ అమ్మమ్మని తీసుకొత్తే ఆమె పన్నెండు గంటలకి మంచి నిద్ర మీదన్నట్టుంది. వచ్చింది ఒక్కాడ కొట్టబోయి ఒక్కాడ కొట్టింది దాన్ని. అది లేచి పడగి పింది అది ఆమెకు ఆమెను కాటేసి ఎమ్మటే ఆ తాత టక్క టక్క రెండు కట్టెలతోటి కొడితే కట్టెలు ఇరిగినయి దెబ్బకి.
సారి పో ఎవ్వర్కి కాటేసింది అది?
ఆమెను కాటేసు లేకపోతే ఆ ముస్లమ్మను. అంటే అది కరెక్ట్ తలకాయ మీద కొట్లే నడుమ్ మీద ఏసిండన్ట అది, అది లేసింది ఎమ్మటే ఇగ ఎమ్మోతి ఇగ తాతయ్య కట్టే తోటి ఉమ్ కొట్టేసరికి ఆ కట్టిరీగింది కొంచెం దానికి దెబ్బ తాకింది, ఇగ మళ్ళా తర్వాత ఈ అమ్మమ్మ కొట్టింది. అది కొడితే ఇగ చచ్చిపోయిన్దమ్మా తక్కువ పెద్దగ లేదు. అమ్మ నాన్నంత పొడుగుంది అది.
ఉ హు హు మొత్తానికి సంపిర్రా?
ఆ సంపినం చెల్ పోరగాళ్ళు దాని చూసి ఒణుకుడే.
మరే మొన్నా మా ఇంటిగ్గుడా, మేము కొడి పిల్లలను సాస్తం గదా. అయితే ఇన్ ఇంట్లే పెడితే కోళ్లను కొల్లను పోదిగిత్తే ఇంట్ల పెడితే అని మేము ఆ స్నానం చేసేదుంటది గద బాత్రూము.
అవునువును.
సానం చేసేప్పుడూ అద్ సంపుల పెడతాం కాద, స్నానం చేసేపుడు బయటికి పెడతము, స్నానం చేస్నంక లోపల పెడతము. అయితే ఆ సన్ అది ఇగ పక్ మా ఇంటి ముందు స్టెప్స్ ముందు సందు ఉంటే కొంచెం అందులోంచి ఎట్లొచ్చిందో ఏమో తాసుం పాము ఆ ఆ అల్లక్ పోయింది. బాత్రుమ్ ఎక్కి, కోడి లేష్ త్తాంది నేను అనుకున్న ఏం ఏమైందో అనుకొని డోర్ తీసేసరికి అల్ల అల్లున్నది పాము.
వామ్మో
ఇంత పొడుగున్నది, అది మ మా ఇంటి పక్కన పిడిసి కొడ్తే, నన్ను తీసిండు గనీ అది పోతాంటే చూసిండు, కొట్నే కొట్టలే అది పారిపోయింది మంచిగా.
అమ్మో
ఉమ్ ఆనే కోడతడు కనీ, ఈ మద్య ఆనె కొట్టట్లేదంట. అది కొడితే పాపం తగుల్తదని ఆనె కొట్టట్లేదంట.
అదీ, మేము కూడ ఆ పాము ఎళ్ళిపోతదనే చూస్నాం అయితే, అది ఎళ్ళిపోకుండ గద్దె ఎక్కేసరికి, వాళ్ళు ముస్లోళ్లే, పక్కనోళ్ళు ముసలోళ్లే. అది ఇప్పుడు మేము కాపల గాసినాం కదా ఎట్లైన ఎవర్నన్న కర్తదేమో అని భయపడి పక్కన తాత్ తన్నడు అది ఎవర్నన్న ఒకరిని కర్తదరా, సంపుతె అయిపోతది. అది మనల్ని గర్దానికి వచ్చినప్పుడు స మనం సత్తాం అని కొడుదాం అని చెప్పి కొట్టిచ్చిండు ఇంగ. ఎందుకంటే అది కొట్టక్ పోదుము ఇంతకు ముందు మా ఇంట్లకి ఒక పామోచ్చింది.
ఉమ్
ఎంతుందంటె ఏ చిన్న పామె తాసుం పాము అది కూడా.
ఆ
మా ఇంటి ముందు, వేప చెట్టు కింద సుట్టుకొని పండుకుంది. అయితే ఆశ వర్ అక్కరకొచ్చి అరే పాములు సాత్తారార మీరూ అంటాంది. మేము స్కూల్ల గేమ్స్ చూసినాం లంచ్ బ్రేక్ అయితే ఇంటికి వచ్చినాం అన్నం తిందామని
ఆ
అక్క మిన్ జాగురేంది అక్క బలే చెప్తాన్నవ్, అంటే డోర్ ది డోర్ దిద్దాం అనేసరికి దాన్ని నీడ అగు పడతంది అది గద్ద ఎక్కి ఇంట్లోకి వద్దామని చూత్తంది.
మీ ఇంట్లో కా
ఆ ఎమ్మట అక్క అన్నది డోర్ వేసుకుండి రా అంటే డోర్ వేసుకున్నాం డోర్ వేసుకుంటే మళ్ళా అట్ సైడ్స్ సందులోకి వచ్చింది నేనుమ్మట డోర్ తీసుకొని పోయి ఇష్యూ ఇష్యో అని కొట్టినా కొడితే అది ఇంట్లోకి రాకుండా అట్ సైడ్ పక్క పక్క సైడ్ నుంచి పక్క సైడ్ నుంచి వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయింది కా అసలే ఎందుకు కొత్తదిలే అని మేము అనుకున్నాం ఇంట్లోకి రాకుండా చెక్కలు పెట్టినాం గేట్ దగ్గర, చెక్కలు పెట్టినా ఏం లాభం సాయంత్రం మా నాన్న వచ్చినాక పలస స్నానం చేద్దామని హీటర్ పెట్టినాం నీళ్ళు తోడుకుంటాండు ఆయన కన్నా ముందు అది ఇంట్కి ఇంట్లోకి వచ్చి మా నాన్న ముందు నుంచి పోతుందంట
మీ లోపలికి వచ్చిపోతాద బయట కి
ఆహా లోపలికి వచ్చింది మా నాన్న నీళ్ళు తోడుకొని బకెట్ పట్టుకొని బాత్రూమ్ లోకి పోతాడు, మా నాన్న ముందు పాము లోపలికి పోతాంది
ఉ హు
లెట్రుమ్ సందులొకి పోయింది వామ్మో అదివయిపో
పక్కల ఏమంటరు పైప్ పొయింది పక్కల ఉంటది బైటికి రాలే ఇగా
ఇ వచ్చింది దాన్ని అప్పుడు అలా ఆమెను పిలిపించిన అమ్మని రమ్మంటె, వత్తే రెండు కప్పలకి దారాలు కట్టేత్తే ఆమె పిలుతాంది మంచిగా దా దా అంటే వత్తాంది అది.
అవునా
ఆ రా వచ్చినా నేను వచ్చిన రాయిగా రా సాలుగాని రా అంటే వత్తాంది అమ్మొ ఫుల్ షాక్
ఉ హు
అకొ వచ్చింది ఇగ ఒక్కడ పెట్టింది ఆమె
ఆ బాగానే నాకు అసలు మా ఇంటికి వచ్చినప్పుడు ఐడియ లేదు పిలుసుకు రావాలని
అసలు ఆమె బలే చంపింది తెలుసా దాన్ని చంపింది తీసింది కాలబట్రు అన్నది కా ఇక మా ఊర్ళ చూర సచ్చినాక కూడా లోపలి కొత్తలేేరేవారు
ఆహా నర్మల్గగ మొన్నమ్మా నినుసులే ఎప్పుడడు ఆమె చంపగా చూల్లెనిను మా ఇంటికి వచ్చినప్పుడు అసలు నాకు ఆమె తాటే రాలేదు అమ్మని తీసుకొద్దామనిది మా ఇంటి పక్కన రెడ్డిస్ ఉంటాంది అమంటుంది కదా అమెని తీసుకొస్తే అయిపోగా అంటారు అయితే మా అమ్మ ఉందిగా నాకేం ఎరిక అయిందింతారు కావచ్చు. నేను ఏం తీసుకో తినకూడదు పుట్టినను మా అమ్మ అన్నది అది మంచి ఏమంటారు ఊసి పట్టు మీద ఉందిది కొ అది ఇప్పుడే పిల్ల నుంచి కొంచెం పెద్ద పెరుగుతాది కదా అట్లా ఉండది అది మంచి పట్టు మీద ఉంది అది హలో హలో హలో భార్గవి హలో హలో హలో హలో చెప్పినా కూడా అట్లానే పోవుతుందిలి స అది సాలు హలో హలో హలో